ఆ నమస్కారం అండి ఏం లేదండి ఖాళీ అండి ఇంకొక ఒకలు ఫోన్ చేస్తున్నారండి మా సెల్లుకి ఇప్పుడే
అవునా అ చేసినప్పుడు చేస్తారండి కాాలగా ఉన్నప్పుడు ఎవ్వరు చేయరండి
పిని చేస్తాందడి
ఆహా
హ్మ్మ్
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఆ నిన్న చేసిన బచ్చాలు ఉట్టే ఇప్పుడు తిన్నామండి ఇడ కూర్చున్నామండి
అవునా నేను కూడా నిన్న భక్షాలు చేద్దామనుకున్నా ఎప్పుడు చేయలేదు
అంటే తగుస అయిందా అండి
పూసా పూస అయిందా
అ అంటే కాదండి ఆ ఎప్పుడు చేసేది ఏం లేదండి మనం పప్పు ఉడకబెట్టుకుంటాం కదా అంటే ప మన ఆరక తీస్ తీసుకున్నాం అనుకో పప్పు మళ్లా అర కిలో బెల్లం తీసుకోవాలే ఆ బెల్లం తిస్ కొని మేత్తా ఉడ్ కిజ అంటే రైజ్ మన ఇది ప పప్పు కుక్కర లేకుంటే మన గంజుల ఉడకబెట్టుకోవడానికి మెత్తగైన తర్వాత ఇవి ఇప్పుడు మన బెల్లం ఉంటద కరిగి ఆ ఇట్లా చిన్న చిన్న ఉన్న లడ్ ఇట్లా ఉండలేక అంటే ఇట్లా మొత్తం ఇట్లా షాక్ తో దేంతో అయినా కోయాలి. గడ్డలు గడ్డలు ఉంటది కదా అది ఇక అందరు ఆ అందులో వేసి మనం మన్ గ్యాస్ మీద పెట్టొద్ది మళ్ళీ వేడి బాగా అయి రొచ్చి రొచ్చి అయితది.
అయితే నేను ఏం చేసిన అంటే రైస్ కుకర్లో పెటిన్య మేత్తగా వుడుకు పోయిసినాను. ఉడకబెట్టినా ఉడకు అయిపోయింది అయిప్ పోయినాక ఏం చేసింది అంటే ఆ బెల్లం తీసి దాన్ వేసినా అంటే ముక్కలు ముక్కలు చిన్న చిన్నగా మొత్తం మెత్తగా చేసి అలా చేసినా అనమాట బెల్లం. ఎసి పప్ కొంచెం పీసుకుదమని తీసుకుంటే మొత్తం మెత్తగైన పప్ మెత్తగైంది కదా నీల్ నీలు అయింది. అలా నీల్ లేకుండా చేసిన నినా అయింది ఇ మలా చిన్ని పోట్టి వడ పోసి మలా పిప్పి మొత్తం తీసి మల్లా మళ్ళా కొంచెం వేడి చేసిన దంతోటి చేసి మళ్ళా తిన్నితోటి చేసి చేసినా
వేడి చేస్తే బాగా కడగ్ కరిగి ఇట్లా నీరు లెక్క అయితది వేడి చేయకుండానే ఉ అవును అదిే మీమేట్ ఇట్లా చేసినాం అంటే ఉడకబెట్టినాం ఉడకబెట్టిన తర్వాత ము మిక్సీలో పట్టినాం చాన అయితే గ్యా మాది అది లేదు కుక ఆ కుక్ క్కర్ లేదు పప్పు కుక్కరు అనెస్ ఉడకాయబెట్టి కొంచసేపు మిక్సీలో పట్టి మిక్సీలో మలా బెల్లం వేసి మిక్సీలు ఇట్లా రెండు పట్టాము, పట్టిన తర్వాత ఇగా పూరిల్ లెక్క చేసుకొని అందులో వేసుకొని చేసామండి ఇగా.
ఆ
మచ్చాలు అట్లా అయితే గట్టిగా ఉన్నది ఇగో నీళ్ నీళు లేకుండా ఉన్నది అదే మనం వేడి మీద బెల్లం పెట్టినామ్ అనుకో బెల్లం వెంబటే కరిగి నీళ్ళలేక తయారైతది ఉ అట్లా కరిగినప్పుడు మీరు ఏం చేసే ఉంటే డీ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం గడ్డలెక్క ఆవు అండి అ నీరు నీరు అనేది పోయి కొంచెం గట్టిగా అవ్వు
అయ్యో అవునా నీనిగా వాడావోచన వాడవోషి ఆ రాసాము. మళ్ళా దాన్ల కొంచెం స్పూన్ తోటి పోసుకుండ ఏచనా
ఫిడ్జ్లా పెట్టిన అట్లైనా సక్సెస్ అయితదండి. ఆ నీళ్ నీళ్ళన్
అవునా మళ్ళా సరి యేస్తాయా. మళ్ళా నెక్స్ట్ టైమ్ యేస్తాయా. ఈ సరే యేస్తాం ఇళ్లనం బెల్లం మోన్ రీ పప్పుంది కదా
ఆ ఆ ఆ మీరు చేసిన మమ్మల్ని చేసినప్పుడైతే నన్ను విలువ రా ఫారెజియా చూయిస్
ఆ కచ్చితంగా విలుస్ సాహు ఏదం
హుహ్ మీ అక్క వాళ్ళు కూడా చేసుకున్నారటగాదా
ఆ చేసుకున్నారు చేసుకున్నార్.
అమ్మ వాళ్ళ సైడ్ ఛాయ్ చేసుకోరురా ఇగ్ మీమే ఈ పెళ్ళైన కంచే మీమ్ జేస్
ఆ ఆ అవునవును మా సైడ్ ఎప్ ఇప్పుడు నీన్ చూడలే కూడా నాక్ అన్నదది కూడా
అటు ఎక్కువ పనులు ఉంటాయి. గావాట్ పనులు ఉంటాయి. కాబట్టి ఆడ్ సైడ్ టు చేస్క్
ఆహా పండుగాదు అసలు సరే అంటే పండగలు నొక్కింటికుంటై గాని ఊరంత ఉండవు కదా అయితే అన్నీ చేసుకురు. అప్పడి కూడా ఎట్ల తరు మళ్ళా మనం మామూలుగా ఏవన్నా లడ్డూలు అయ్యాయో చేసుకుంట్రు ఇంట్లా మనగునగుంట్ల చేస్తరు. తోహ్
హహు
గారలైనా లేకపోతే మా అక్క బొలన చేస్తే గర్జలు అన్నా అవి చేస్తది గానీ అసలు ఇవి మాకు తెల్వదు చేసేయ్ కూడా తెల్వదు. ఆ ఈ మధ్య అప్డేట్ ఆయయ్ సరడం మీవు అంట్ అంటేగాని మామైతేయక్ ఎన్నాడో లాస్ట్ సారి నేను అమ్మోలింటికాడా ఉన్నా ఉంటే అక్క వాళ్ళ అత్తమ్మ ఏయోస్తే వాటుకొచ్చి ఉండ అనమాట వాటుకొస్తే ఇగా ఎప్పుడు నువ్వు యేసిన అమ్మ మేము అడిగినం అడుగుతే సేవన్క్ తెలుసా అంటే మా నాన్న పక్కకే ఉండి పంచులు బాగ్ యేస్తడు ఒకసారి చేయే చూస్తా మా అమ్మానాన్నాడు అదే ఏం పబ్బు వాల్ బు చిల్లనడుంద్ అంటేే ఏం చెయ్ అదర గొడ్ తువెందా నీ మా నానా తిట్టిండు ఏ న దెలుసు చెయ్యొచ్చు నేన్ జూష్ నాకు చేయొచ్చు నాకనే అన్నది ఐతే నేను పుచ్చకన్నా తినడి చేయలేద అమ్మా అని నేనన్నా. ఏ మూడి చేయింగదాని మ్మ్ చెయ్యరు మ నేను ఈడికొచ్చినాక నా పెళ్ళైన కొత్తల్లో ఫస్ట్ సారి చేద్దామని చేస్ ఒక ఉగాదికి ఈన్న ఉన్న ఫస్ట్ ఉగాదికి ఉండేసరికి అప్పుడు ఎందుకు ఉన్న ఇన్నే
మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా
అ ఆ ఫస్ట్ సార్ ఉగాది పండగక్కు అంత ముందుకు ఎందుకో బొయొచ్చిన నేను, పోతే మళ్ళీ ఏంవత్తుతీ అని పోలే. అంత ముందు ఏమో ఆమా పది రోజులు గ్యాప్ తోటే వచ్చినా కావచ్చు వీడికి
ఆ
గందుకే పోలేదు ఈన్నే ఉన్నా వంటే చేద్దామనే సరికి చేద్దామని చేత్తే గదం మా అత్తమ్మ నన్ను నూరు గూడా ఎప్పుడు నేను రోకలు గుడా ముట్టుకోలా నామడతలు గుడనెట్ట నూడతారు కూడా నాకు, ఆ అయితే టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడి నూర్లే ఎప్పుడు, ఇంటికాడా గుడా మొత్తం మా అమ్మ మాక్కే చూ అంటే
ఏంటి ఏం ప ఏంటిటది
పబూ చెనబబూ
అవునా
మెత్త నుయింగ ఈ బెల్లం గుడ తెచ్చిన పక్క పెట్టింది బెల్లం గూడా మెత్త నూరాల బుజ్ అన్నది నూరాలన్నది నూరాల అంటే మెత్త గత అది ఇది మొత్తం మన మాత నూరు పోయిక ఉన్నూతే మళ ఇంక నీళ్ళ పోసుకున్నాల
పో
అదే ప మన పచ్చడ్ల కూడా కొంచెం గట్టిగా అయితే నీళ్ళు పోతర్రు గదా మరి ఆ నీళ్ నీళ్ ఉండాలేమౌ అని నేను నీళ్ళు పోస్ పచ్చడి చేత్తన కావచ్చనుకున్నా.
అవునా
దగ్గరలోస్తారేమనుకోని ఇంగ జేషినా బావా ఈడకి వచ్చి పడబోషిండు
ఆ ఈమకు తెలవందా తెలవద్ కాట్ తీయ్యౌ వాళ్ళకు తెలుతే అట్ల చేయంగంతే గదా చేస్తా అనట్
మన్నది ఏంది కద్ద చేసినావ ఏందా అంటే మ నిరంజన్ కట్టనూరన్నవు గదా అని నేనన్నా
ఆ
అంత కాదు ఒక్కరు బద్దలు మాములుగా రెండు దెబ్బలెయ్యాలే ఇ గట్ల నూరొద్దంటే, నేను ఎన్నడు చూడ్లేదు అత్తమ్మా మరిగిట్ల జేసుడు నాకు తెలవదు గూడా. అంటే మొత్తం ఉడబోసుండు రొండు, మూడు గిన్లైల్లో ఉడబోసి మయరాలు మనం పూలీ లెక్క చేత్తాంటే దాంట్లో పెట్టాలి గిట్ చేయాలి గిట్లా అని మయరాలు చెప్పుకుంటూ చేసింది అప్పుడు తెలిసింది మళా అదే జరుగుని జరిగింది నాకుమ్. నిన్న గుడ ఎవ్వలేరు ఆ అయితే మళ్ళ యూట్యూబ్ చుదాం అంటే నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఏ లేడు నిన్న ఎటో బొయిండు లేడు ఆశ పెట్టుకోలే నేన్ జూల్లేదు లేడు ఇగ చేద్దామని మళ్ళా సగం చేసినంక వచ్చిండు అప్పుడు చూత్తే గిట్ల చేయాలంటాండిగ సగం అయిపొయినంక.
ఆ ఎవలైనా మనకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పు ఇప్పుడు ఎవ్వరు రారు కానీ అది పూర్తి అయి అయిపోయే టైంలో వత్తరు
ఆ మీ అట్లా ఫస్ట్ ఆయన ఎమ్ తినను అంటే పూరీలు చేసినా ఆయనకు
ఆ అన్నయ్యకా
చేసిన పూరీలు చేసిన అయిపోయినంక ఇగ చపాతీ అట్టే చేసి పోసిన పోసిఇ కాల్చిన అ పిండి చాలా పిండి కొంచెం అయింది కదా ఇక అటు ఇటు మూక అటు ఇటు జల్ల పట్టంగా పట్టంగా ఇక కొంచెం బచ్చలు చేసిన ఏడో ఆరో చేసిన చేసి మిగిలింది రొట్టలు చేసినా మళ్ళా రొట్టెలో చేసి రొట్టెలు తిన్నాం మా బాబు అరుస్తా ఉన్నాడు
ఉహు ఈ పిల్లలున్నా కాడ కామన్ అయితంది ఇగ
ఆ ఉ
చికాగు చెత్తల్లు పిల్లలు ఉంటే ఇగ
ఆ నేనే చింతకాయ నిన్న గాలి వత్తంటే ఏరీనా గంత పోగలంత ఉంటది మొత్తం పుచ్చులు పుచ్చులు ఉన్నాది ఆ వేసుకుంటా నేను రాను ఏ ఒక రోజు చారు అన్న
ఊ అంతా గింజ తీసేది అయిపోయిందా మీది
అయిపోయింది అయిపోయింది మొత్తం తీసినా డబ్బులక ఎత్తిన ఉప్పు జల్లుకుంట
అవునా, మీ ఏరాలు పోయిండటగా పండుగకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి
పోయినాడంట
ఉ ఫోన్ చేస్తే ఇట్లా మాట్లాడతా, అనేసి అంటే మాఅమ్మ వాళ్ళ ఇంటి కడా ఉన్నారా నేను అంటాంది అ ఆ ఆహా డిస్టర్బ్ డిస్టర్బెంట్ ఉన్నద అ బాగా ఇప్పుడు బయలుదేరుతందిట ఆడికి వస్తానికి
ఉహ్ హు హు
హుమ్ అయి హు ఇంతమందుపు ఆ పిన్ని ఆ పిన్నితో మాట్లాడినాం
ఆహు
ఇంటి వెనుక పిన్ని తోనీ ఈ ఫోన్ చేస్తా అగు సంపుతది ఇగ
ఆ నేను ఏమి అంటున్న గా, మాట్లాడితే మాట్లాడుత లేదు కానీ, ఇంకోటి ఎవరి కన్నా చేస్తుందీ టై పొన్ను నా తీరన్న దాంట్లో
ఉహు
మొన్న చేసి ఆయన ఉన్నప్పుడు మాట్లాడదా అని చూస్తున్న ఒకటన్న చేస్తే బెటర్ కదా అనీ ఇప్పుడు అసలే మనకు డబ్బులు తక్కువ తక్కువ పడుతున్నాయి ఆ
మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన గానీ మా ఫ్రెండ్స్ బయపడతాల్లు
ఆ ఆ
మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా చెప్పినా, చెప్పుతే చె చెయ్యరాదు నువ్వు అంటే చేయచ్చు ఒకతి ఒకామేమో చేసింది కాని, ఏమో నాకు ఈ దీని ప్రాసెస్ తెలుతలేదు అనేసి ఆమె డిలీట్ చేసింది.
ప్తునుగా నేను.
ఇగా ఆమె ఆమెకి అర్థం కావట్లేదు, అంటే మంచినే చెప్పిన పూర్తిగా మంచిగా వచ్చింది కానీ, ఓ ఇయ్యాల చేసింది రేపుటి వరకు అయితే అయిపోవు ఆమె దాని టాస్ టాస్క్లుఅచ్చు.
ఆ
ఏమో నాకు అర్ధం కాట్లేదే నీ నాకు పిచ్చిలేెత్తాంది అని డిలీట్ చేసిందాట, ఖాళీగా ఉండి ఏం చేత్తది అది పత్తెరా పోతదాట, ఆమెకి ఇంక పెళ్లి కాలేదు ఇగ ఎండకు ఏంపో తనవే సబ్ ఇప్పుడే నేను చెప్త పటు అని అంటే అప్పుడు దాకా చేసి ఇంట్రెస్ట్గా నాకు ఇగ ఏమద్దు ఇహా ఇగ పిచ్చిలెత్తాంది నాకు అనేసి ఆమె డిలీట్ చేసిందాట, ఇంకొక ఆమె కూడా చేసినా గాని ఇగా ఆమె కొంచెం ఫోన్ చెత్తే లిఫ్ట్ చేస్తలేదు ఇగా, ఇగ ఆమె ఇష్టం ఇగా
ఆ
హ్ మీ వ లేదా మీ మరదలు మరదలు అయితదా. ఆ ఆ
ప్రత్యూషా
పేరు మెన్షన్ చేయ్యదేమో. ఆ దానికి ఫోన్జేతే అది ఎత్తలేదు. తెలియదు.
ఆ
ఇన్నే ఉన్నదాట ఓ పిచి పిచి పిచ్ హ్మ్ ఇంకొకామేకి చెప్తే నాకు భయం అయితాందే ఫోన్ కాల్స్ అంటనే నాకు భయం అయితాంది అని ఇంకొకామె అన్నది.
ఆ
హ్మ్ ఎవలైనా మ ఏదైనా మంచిగ చెప్తే వాళ్ళకు అర్థం కాదు.
అర్థం కాదు ఒకసారి మనం చూసినం కదా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం కాదు. వాళ్ళకి లేదు కాబట్టి ఇబ్బంది పడ్తరు.
హ్మ్ ఇక్కడ ఊళ్ళేనే కదా రావె నా దగ్గరికి నేను చెప్తా రావె ప్రాసెస్ అంతా అంటే ఏమోనె నాకు భయమైతాంది అనేసి ఆమె అం టాంది.
ఆ
హ్ మీ బాబు స్కూల్కి వెళ్ళారా అండి
వెళ్ళారు వెళ్ళారు పొద్దున నాలుగున్నరకు ఆయన పొద్దున ఆరింటికి పోడు కదా ఒకసారి చూసుకోండి టైము
టైం ఇంకా అవును అయితనే ఉన్నది